హలో
లో గొర్రల్ని పెంచుకోవడం బెటర్ ఏమో ఒక నాలుగు గొర్రెల్ని హలో
పెంచుకోండి మీ ఊర్లో గొర్రెలు దోరుకుతాయ మీకు
దొరుకుతాయి బట్ అవి పెంచుకోడానికి దాన్లకి సే షెల్టర్ లేదు మాకు ప్లేసు
ఇందుకే గ్రామాలు ఇ గ్రామాలయితే
మీ ఇంటి పక్కన వాళ్ళు బాగా పెంచుకుంటున్నారు
ఉమ్ మీ ఊర్లో పశువులు దం దండుగున్నాయా
ఆహ లేద్ కొన్ అన్ని ఉన్నా సరి కనబడవు ఎక్కడో ఒక్సారి బర్రెలు పోతే ఒక్కోసారి ఎద్దులు పో పోతాయి
గోరెల్లు ఆవ్
చాలా తక్ చాలా తక్కువ సిటీ లైఫ్ కాబట్టి సిటీలో ఎక్కువ శాతం
ఎలా ఉంటుంది
ఎక్కువ శాతం అందరూ ఆ అంటే ఇట్లా సిటీలో ఏ ఆ హాస్పిటల్స్ లో ఇంగ వేరే వేరే దాంట్లుల కార్యాలయాల్లో పని చేయడానిక్ వుతారు ఈ అగ్రికల్చర్ సైడ్ చాలా తక్కువ చాలా తక్కువ మంది కూలి పన్లకు పో
అంటే మీ సిటీస్ లో ఎక్కువ ఉ అగ్రికల్చర్ పనులు
ఆహా ల్యాండ్స్ ఉంటాయి ఎక్కువ వేసేది వరి ఎక్కువ వరి మాత్రమే వేస్తారు ఉంద కూరగాయలు అనేవి చానా తక్కువగా పండిస్తారు
విలేజ్ లైఫ్
పనులకి పోయేది గా ఉన్న పనులకి పట్షాలోకి హాస్పిటల్ లో చేనికే పోతారు ఇంకా చేనుల పనులకి పొలం పనులకి చాలా తక్కువ
అ మీరు విజ కూరగాయలు అన్ని ఎక్కడ తెచ్చుకుంటారు
అన్ని పెద్ద మార్కెట్కి పోతే అన్ని కూరగాయలు అన్ని కావల్సినయి
తీసులో అన్ని మార్కెట్ కేలే తెచ్చుకుంటారు
వీక్లీ వన్స్ ఎలా తింటారు అన్ని ఊర్లకె ఇంటి ముందుకే వచ్చేస్తాయి కూరగాయలు పళ్ళు ఉల్లిగడ్డలు గంజీగడ్డలు అన్ నీ ఊరిలోకే ఓస్థాయి
పల్లెటూర్లూ పల్లెటూర్లో అయితే అ న్నీ దొరుకుతాయి కూరగాయలు అన్ని ఫ్రీగా దొరుకుతాయి ఆ
పల్లెటూరులో దొరుకుతాయి కానీ సి మా ఊర్లో దొరకవు ఇక్కడ
పైసలు
అన్నీ కొనుక్కోవాల్సిందే ఏవి ఫ్రీగా రావు ఏవి ఊరికే రావు
పొలాల్లో పని చేయడా పని చేయనికే పోయినప్పుడు అందరు అక్కడే తెచ్చుకుంటారు వాళ్ళు తీసుకొచ్చి మళ్ళ ఇంటి పక్కవాళ్ళకు కూడా ఇస్తారు
బా డబ్బులు సేవ్ చేసుకొని
బా బాగా ఆ డబ్బుల్ సేవ్ అయితయి పల్లెటూరులో కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అవన్నీ ఏ
కానీ మీకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మాకు అట్లా ఏం ఉండవు మంచిగా రోడ్డు ఎక్కితే అన్ని ఉంటాయి బస్సులు ఆ టోలు
కానీ పల్లెటూరులో ఉన్న ప్రశాంతత చెట్లు వాతావరణం గాలి ఇవన్నీ దొరకావు కదా సిటి
అవును దొరకవు ఇక్కడ ఉండేదే పెద్ద పెద్ద బిల్డింగులు
అంత ఇండస్ట్రీస్ పోత అన్ని బిల్డింగ్స్ అంతే ఎట్లా ఉంటది అసలు ఏం
గ్యాస్ బుక్చేసుకోకుడా ఈ రన్ దాని మీద యుద్ధం చేస్తున్ననీకి సిలిండర్ ధర నూట ఇరవై రూపాయలు ఏడు వందల ఇరవైఓ ఎంతనో పెరిగింది
అవునా
ఆ
చెపూ అంటే మాకు పల్లెటూరిలో నా అవి దొర్ తయి కట్టలు పోయి చాలు
పూడే అవి ఎవరూ యూస్ జేతలేరు కదా
ఆ మా ఊర్లో చాలా మంది యూస్ చే
నిన్ను ఎవరు మాట్లాడమంటున్నరు ఇరాన్ తో ఇరా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు కాబట్టి అందుకే ఇరాన్ వాళ్ళు గ్యాస్ ధరలు గ్యాస్ ఇక్కడ వస్తా లేదు కాబట్టి గ్యాస్ ధరలు పెంచినారు
గ్యాస్ చాలా పెంచెస్తె ఏల మర
ఎలా ఐతే మీ పల్లెతీరులో రోజు కట్టలేఏరుకచ్చు
నీకు ఏం పల్లెటూరులో ఏమో గ్యాస్ తీసుకపోతే మీకేనా మీకు కష్టం గాను పల్లేటూరోళ్ళకి ఏం
ఇక్కడ గూడా కట్టట్ అవైలబుల్ ఉంటాయ్
ఇన్ ఇంటి దగ్గర బయటా రాళ్ళు పెట్టుకొని పోగు చేసుకొని నీ వంట చేసుకుంటారు వదిన ముస్లోలు నీళ్లు కాబట్ కుంటారు ఉండదు అంతే ఇరు ఇర్ ఇరుకు ఇల్లులు ఉంటాయ్ సలు పల్టూరులో రోడ్స్ గానీ అన్నీ విశాలంగా ఉంటాయి ప్రశాంతమైన గాలి ఉంటది నైట్ రాత్రి పూట అసలు ఎంత ప్రశాంతంగా అహ్ గాలి వీస్తుంటాది అసలు జనాలు రోడ్ల మిద ఎవ్వరు నిండారు
మాకు ఎప్పుడు మేము వెహికిల్ సౌండ్స్ తప్ప ఏమి ఉండవు స్వ
మా వాకింగ్ చుసుకుంటే ఎంత బావుం టో అసలు వాలాంటి వాసన సిటీస్ లైఫ్ లో అలా ఉంటుంద ఏమైనా
ఎంతైనా సిటీ సిటీనే అబ్బా సిటీలో దొరికే ఐటమ్స్ తింటే వారేవా ఆ పల్లి ర్లో గోబీ దొరకదు నూడిల్స్ దొరకవు మెమోస్ దొరకవు
ఔ ఆహ్ జంక్ ఫుడ్ ఎ మ
జన్
హెల్త్ కి మంచిది కాదురా
ఈ సీజన్ ల రంజాన్ హాలీమ్ గూడ దొరకదాయే
టె హెల్త్ కి మంచిది అది జంక్ ఫుడ్ అన్ని ఫాస్ట్ ఫుడ్ తింటే ఏం లాభం
రాగి మల్ట్ కూడా మంచిదే కానీ ఫాస్ట్ ఫుడ్ కున్నంత క్రేజు రాగి మాల్ట్ కు లేదు గదా
ఫుడ్ కలర్స్ ఉ దానికున్నంత ఏంది హెల్ హెల్త్ ఇష్యూస్ దానిలొ వల్లనే ఎక్కువొస్తాయి
ఎంతైనా సిటీ సిటీనే పల్లెటూరు పల్లెటూరే
మా పల్లెటూరు ఒళ్లక్ పల్లెటూరే బావుంటది
పల్లెటూరోళ్లు ఏం చేస్తుంటరూ ఎప్పుడూ ఎప్పుడు పనులకి వెళ్తుంటారు బట్ వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారనుకో
వాళ్ళే ఆరోగ్యగుర్రు ఎంత బా పొద్దున వంట చేసుకొని తిని తొమ్మిది కల్ల పనికి పోయి ఆడా బాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా పని చేసుకొని సాయంత్రం ఇంటి కొచ్చి మళ్ళి తిన్
అరుగులపై సొల్లు కబుర్లు
కాసేపు మాట్లాడి అంటే కమ్యూనికేషన్స్ బాండింగ్స్ రిలే అయి అన్ని రిలేషన్లు బావుంటాయి పల్లెటూర్లోలా ప్రతి ఒక్కరిని పేర్లు పెటుకున్నా వర్సలు పె పిల్చుకుంటూ మీ సిటీస్ లో ఏం ఉండవు గదా
కానీ ప్రతి అవసరానికి సిటీకి రావాల్సిందే గదా కాబట్టి సిటీలో ఉండడమే బెస్ట్ అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు కానీ కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తదంటే పల్లెటూరే బెటరని కొన్నిసార్లు అనిపిస్
పల్లెటూర్లో ఎవరికన్న గింత దెబ్బ తాక్తే పది మంది వచ్చి చూత్తరు పది మంది ఒచ్చి చూసి కాపాడతారు ఏమన్న జరిగితే అదే సిటీలోనయితే ఇంటి పక్కలోల్లు సచ్చిపోయినా గూడా సిటోళ్ళు పట్టించుకోరు అదే పల్లెటూర్లో ఐతే
ఇంకా మానవత్వం బ్రతికే ఉంది సిటీలలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు
పల్లెటూరులో ఎంటనా ఎవరు తల్లితండ్రి సంబంధం లేకున్నా ఎవరైనా ని వెంటనే జాగ్ర
అలానే అందరు అలానే ఉండరు కదా ఎవరో ఒకరు ఉంటారు అట్లా
అందరు అలానే ఉంటారన్న గ
బీసీ లైఫ్ లో ఇది చేస్తుంటారు సిపిస్ లోనా
ఎంతైనా సిటీనే బెటర్ అబ్బా పచ్చని పోలాలు ఉంటాయి
ఏముంటాయి టకెట్ దొరకవు అసలు పల్లెటూర్లోనే ప పచ్చని పొలాలు పల్లెటూర్లో ఎక్కువ ఉంటాయి
సిటీలో కొత్త కొత్త షాపింగ్ మాల్లు కొత్త కొత్త
ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అన్ని ఫ్యాక్టరీస్ పో
కొత్త ఫుడ్ కోర్ట్లు, కొత్త కొత్త పార్కులు అలా సాయంత్రం వెళ్ళల్లో
ఆ అవన్న పార్కులు అవి అవన్నీ ఉకావన్నీ తిరుగానీకు చస్తూ పిల్లలకి అన్ని మెమరీస్ అన్ని పోతున్నాయి గేమ్స్ అన్ని పల్లెటూర్లతో పిల్లలు ప్రతి గేమ్ ఆడుకుంటారు ఆ సిటీస్లో మహాంటే ఆ పార్క్స్ ఆ మాల్స్
ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఎక్కువ ఎక్కువ శాతం అందరు సిటీకెళ్ళే బతుకుతున్నారు కదా ఎందుకంటే అవసరం అటువంటిది బతుకు తెరుగు కోసం అందరు సిటీకే పోతున్నారు కాబట్టి సిటీనే ఎక్కువ సిటీ నే బెస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి బతుకు తెరుగు ఉంటుంది ఉద్యోగం ఉంటుంది తిండి ఉంటుంది నీరు అన్నిటికి దేనికి కోదువు ఉండది
అ పల్లెటూర్లో బెస్ట్ లైఫ్ అబ్బ
హలో
సిటీలో ఉన్న వాళ్ళు సిటీ లైఫ్ అలవాటు ఏంటారు మాం పల్లలకు వస్ పాలట్
పల్లెటూరులో ప్రతి అవసరానికి సిటీ పై ఆధారపడి బతుకుతుంటాం టీ సిటీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వాళ్ళు కూడా ఉ పల్లెటూర్ల నుండి వచ్చే పంటలు తీసుకునేళ్ళి బతు తినేది పల్లటూరిలే
పల్లెటూరు వాళ్లో పండిస్తే తప్ప వాళ్ళకి ఏ కూరగాయలు దొరకవు అది పల్లెటూరోలు ఏం పండు జరం మా లేస్తే తినడానికి తిండే దొరకదు
రైతు అనేవాడు సిటీ పల్లె పల్లెటూరు అనే తేడా ఏమి ఉండదు రైతు అనేవాడు ఎక్కడన్నా పండిస్తూనే ఉంటాడు నువ్వు మాట్లాడుకుంటే అవు అవు ఎంతైనా పల్లెటూరే బెస్ట్ అని నేను కూడా భావిస్త ను కానీ కొన్ని కొన్ని అవసరాలకు సిటీనే బెస్ట్
అవసరాలు మామూలె అవసరలాకు పోయి రావచ్చు సిటీస్కి కానీ ఎప్పుడు సిటీస్ ల తెల్సా ఆ ఇరుకు సందే ఆ మురికి వాడలు ఆహా షాపి షాపిని తీసేది ఎప్పుడు అండి వరకు ఒకసారి ఎప్పుడో ఒక సారి ఇస్తాం డేలీ షూపింగ్ చేస్తామ ఏమైనా అయ్యే పాల